బాగున్నారా అండి హలో
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నావు ఇంట వాళ్ళ
ఏంది ఆ బాగున్నారే అంటడి మీరు
ఆ బాగున్నామండి తిన్నారా
ఇంకా లేదండి మీరు తిన్నారా
తిన్నామండి
ఏం చేస్తున్నారండి
చదువుకునలండి
అవునా అండి ఏమండి ఇప్పుడే ఎగ్జామ్స్ ఉన్నాయా
అవునండి
హ అవునండి ఎగ్జామ్స్ నేను అంతే అండి
ఉ
ఎగ్జామ్స్ అంటే గుర్తుకొచ్చని మీరు కరోనా పాస్ అయండి టెన్త్
ఆహా కాదండి నేను ఆ నైంత్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ కరోనా వచ్చా వచ్చింది ఆ కనా కాస
ఉ అంటే కరోనా అప్పుడు ఇ ఇంట్లోనే ఉన్నారా అండి లేకపోతే
ఆ ఇంట్లోనే ఉన్నామడి లేదు ఫస్ట్ లో అంతా ఇంట్లోనే ఉంటిమి మల్ల మధ ఊరికి గలిండి
అవునా పంపించారా అండి అట్లా ఊరికి
ఆ పొద్దున్నే వెళ్లా మన్
ఆ అప్పుడు అన్నిీ ఆహా అన్నిీ లాక్ చేసిండ్రీ కదా అప్పుడు
ఆ అన్నిీ లాక్ చేసిండ్రీ పొద్దునేనే పోయిొచ్చి మళ్ళా మర్సెట్ రోజు పొద్దున వచ్చేది అట్లా చేస్తాన్టి గద
అవునా అండి వ్యాక్సినేషన్ ఏపిచ్చుకున్నారా అండి మీ ఫ్యామిలీలో వాళ్ళు మీరు
ఆ మా అమ్మ మా నాన్న ఏపిచ్చుకున్నారండి నేను ఏపిచ్చుకోలేదు
ఏమండి అట్లా
హ్మ్ అప్పుడింగా నైన్టీన్ ప్లస్ ఉంటేనే ఎస్ స్తాం ఆనిండ్రి అప్పుడు ఏపిచ్చుకోలేదండి
అవునా అండి
ఉమ్ మీరు ఏపిచ్చుకున్నారండి
అవునండి అప్పుడు మా స్కూల్లో వచ్చిండ్రి టూ టైమ్స్ వ్యాక్సినేషన్ వేశారండి
ఉమ్ మళ్ బాగుందాండి మీక్ అప్పుడు
అంటే ఫస్ట్ టైం వ్యాక్సినేషన్ ఏసినప్పుడు ఫుల్ ఫీవర్ వచ్చిందండి అన్ టే అది వ్యాక్సినేషన్ పవర్ కదా కొంచం
ఆ ఫస్ట్ టైమ్ కదా
ఆ ఇంక సెకండ్ టైం ఎస్ అ ప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింటండి ఆ డోస్ కి
ఆ చాలా వీకా అండి మీరు
అంటే అంత వీక్ ఏం కాదండి అది చాలా పవర్ ఉంటుంది అందుకు
హ్మ్
అట్లా వ్యాక్సినేషన్ ఏసుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అట్లా వస్సు న్దటండి
అవునా
అలా వస్తేనే అది పన్ ఆహా లేదండి అది జస్ట్ అట్లా వచ్ చ్చి ఏల్లిపోతుందంట అండి అది అట్లా వస్తేనే దాని ప్ పవర్ మనకీ ఎక్కినట్టు అని అప్పుడు చెప్పిండ్రి
ఉమ్
హ్మ్ మీరండి సెకండ్ టైం వేపిచ్చుకున్నారా
అహా ఒకటి గాని ఏపిచ్చుకోలే అండి అసలు మీక్ కరోన రాలేదా అండి
వ్యాక్సినేషన్ ఏపిచుకున్న కదండి
ఆ వ్యాక్నేష్ చేబీచ్కోక ముందే కొంతమందికి వచ్చింది కదా అట్లా
ఆహ లేదండి అప్పుడు కొన్ని ప్రికాషన్స్ ని తీస్కొని ఇంట్లోనే ఉండి సానిటైజర్స్ మాస్క్ ఇద అవన్నీ కొంచెం క్కువ వాడే వాళ్ళం అండి అప్పుడ్ భయంతో
అవునా
మ్ ఆ అవునండి అప్పుడు స్కూల్స్ అన్ని లా చేసి ఇంట్లోనే ఉంటా అండి మీ
అవును అపుడ్ బాగుండె కదండి మీకి స్కూలు ఏ లేకుకుండా
అవునండి కింద ఇంటి దగ్గర కూర్చొని బారా కట్ ఆడుకుంటూ ఫ్యామిలీస్తొ
అప్పుడు వాళలే
మి
మ్
మీరు గుడ అలాగేనా అండి లేక్పోతె ఇంట్లనే ఉంటాంట
ఇంట్లోనే ఇగ ఆడుకుండేది కొంచం
హా మొబైల్ ఎస్త్ పండా అండి ఇంట్లో
అహ లేదండి అప్పుడు ఇంకా మాకెప్పుడు బీటెక్ లోనే ఇచ్చిన ఫస్ట్
అవునా అండి అంటె ఫోన్ చూసిస్తమంటే పేరెంట్స్ గుడ ఇవ్వలేదా అండి
ఆ చూసిస్తామంటే ఇస్తాండ్రీ ఆ ఓన్ వాళ్ బీటెక్ లో ఒచ్చిందండి
మ్ హ్
ఊమ్ మీకు ఇప్పుడు వచ్చిందండి వన్ మొబైల్
నాకు టెన్త్ పాస్ అయ్యాకా డాడీ తీసిస్తా అన్నారు అప్పుడు తీయిచ్చారండి
ఉ
మీరూ స్కూల్ కి ఎలా వెళ్తాన్రండి
అంటే కొంచెం దగ్గరే అండి మా స్కూలు కొంచెం నడుచకుండ వెళ్తే వచ్చేస్తది అందుకనే నడుచుకుంటూ వెళ్తాన్ సిక్స్త్ వరకు నేను మా తమ్ముడు పోతా అంటిమీ తర్వాత ఇంకా వేరేస్ కుల్లయి నేనే పోతా అంటి ఊ
హుమ్ మా కూడా దగ్గరే అండి కూల్స్ లో న స్కూల్ కి నడుచుకుంటూ వెళ్తాంటిమి ఇంగ స్కూల్ అయిపోతేనే టెన్త్ తర్వాతా స్కూటీ తీయిచ్చారు ఇంగ ఇంటర్ కీస్ కూటీలోనే అండి డైలీ
ఊ
హూమ్ మీకు స్కూటీ తోలడం వచ్చా అండి
అహ రాదండి
నేను సెవెంత్ క్లాస్ నున్ చ్చి నేర్చుకుంటా ఉంటండి
ఊ
కొంచెం హైట్ టుంటా అండి స్కూటీ కాళ్ళు అందుతాయండి
ఊమ్ అవునా అండి
అవునండి ఇప్పుడైతే బాగా తోలటం వ చ్చు ట్రాఫిక్ లో అయినా
అంతే లేండి నేర్చుకోల గద
అవునండి
అంటే కార్ గాని అన్ని డ్రైవ్ చేస్తారండి మీరు ఓన్లీ బైకో టేనా
ఆ కార్ లేదండి బైక్స్ అయితే ఏవైనా డ్రైవ్ జేస్తా
కరెంటై నేర్చుకున్నారా అండి
ఆహా లేదండి అంతకు ముందే వచ్చు
ఇంతకు ముందు వచ్చా
ఊ అంటే కాలేజ్కి వదిలి రావడానికి ఇబ్బంది అవుతుందని స్కూటీ కొనిచ్చారండీ
అవునా కార్ డ్రైవింగ్ అనచ్చా అండి
లేదండి నేర్చుకోవాలి. మీకు ఎక్కడైనా నేర్ ఇస్తారని తెల్సా అండి.
తెలీయదండి.
ఉ ఉ
ఈ నేర్చుకుంటారండి కార్ డ్రైవింగ్
అవునండి. ఏ సిచ్యువేషన్ ఎట్ల వస్తుందో తె లేవు కదండి అన్ని నేర్చుకుంటే బాగుంటుందని హ్ మ్ మీరు గూడ నేర్చుకోండి.
ఆ నేర్చుకుంటామండి. ఎలా హాలిడేస్ వస్తాయి కొన్ని రోలుంటే
అవునండి. నేను గూడా లాస్ట్ హాలిడేస్లో నేర్చ్ కాల్ అనుకున్నా కని టైం కుదరలేదండి ఈ హాలిడేస్లో అయినా నేర్చుకోవాలి.
అంతేలే
ఊ అది వన్ మంత్ టూ మంత్స్ ఏమో ట్రైనింగ్ అంట అండి కార్ డ్రైవింగ్ గానీ స్కూటీ డ్రైవింగ్ గానీ ఊ.. నేర్చుకుంటే వాళ్ళే లైస్ గూడా ఇప్పిస్తారంట
ఆ కార్ క్యా
కే ఏదైనా అట్ల నేర్చుకుంటే వాళ్ళే లైసెన్స్ కప్ అప్లై చేసే లైసెన్స్ గుడా ఇప్పిస్తారండి.
అవునా మీరు కదా
అవునండి
ఉ
ఇంకా మీరు కరోనాలో ఏం చేస్తాను లేండి
కరోనా అప్పుడు ఏం తిన్నా మండి తిండి లేదు పని లేదు అంతేనా
ఉ అవును అండి అంటే మీకు ఫ్రూట్ షా అవన్నీ ఎలా వస్తానాయ్ అండి వెజిటబుల్స్ ఫ్రూట్స్
డాడీ ఏసుమన్నా అగి
అవునండి అట్లా బయటికి అల్లో ఉందా అండి అంటే ఓన్లీ కొంచెం సేఫ్ అని చెప్పి వదులుతాను రా
ఆ కొంచెం సేపు ఓలాయ్
హ్మ్
ఐ
ఇంకేంటండి మరి చెప్పు
ఇగేం ఏం ఉన్నది ఏం లేదు అండి చదువుకుంట
క
అంత ఏం లేవు
హ్మ్ చదువుకోవాలంటే అసలు ఇంట్రెస్టే రావడం లేదండి
య అనుకోలేమ్ అ ఇషన్
ఇగ మీకు సెకండ్ టైం కరోనా వచ్చినప్పుడు అప్పుడు లాక్ డౌన్ ఉందా అండి ఓన్లీ ఫస్ట్ టైం ఒకటి
ఉం ఉంది అండి అంటే బుస్ త్యాక్ అంతా గా ఏం లేదు
హ్మ్
అందుగా ఏం గదుండే ఆ సే ఫస్ట్ టైం కంటే, అంతగా ఏం లేదు అప్పుడు ఇంకా కరోనా వ్యాక్సిన్ అనుకోండ్రి.
ఉ అంటే పోలీసు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి లోపలి పోమ్మంటారా లేకపోతే, అయితే ఏమలా ఏమి లేదండి.
అలా ఏం లే టైమింగ్. అవునండి లేవన్ వరకు టూ వరకూ అట్ల బయట తిరగోచ్చు తర్వాత నుండి ఇక తిరగకూడదు. అప్పుడు వచ్చి పోలీసోల్లు చెప్తా స
అదే తింటానికి. ఏమనా తెచ్చుకోవడానికి అలా వదిలింటారు కదండి. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళలేదా అండి.
ఆ తిరిగాం అండి. కొన్ని కొన్ని సార్ంగా సిచువే ఫ్రెష్ అబ్ది వెల్లసి సరెలే వెళ్తా
అంటే ఇం ఇంట్లనే వండుకు ఉంటండా లేకపోతే ఏమైనా ఆర్డర్ పెట్టుకు ఆర్డర్ పెట్టుకునే లేదుగా అండి.
ఆహా లేదు.
ఆ ఇంట్లో వండిందే తినటం అంతే కదా. ఇంట్లో వండిండేదే తినేది అంతే కదా.
ఆ అంతే. మీరండి.
మేము అంతే అండి అప్పుడు ఇంటి పక్కన వాళ్ళు అంతా ఉంటాండీ. అట్ల ఇంక ఎలాగు హాలిడేస్ కద కింద. బారకట్ట ఆడుకుంట. అలా టైం అయిపోతాందండి.
అంతేలేండి. అపుడో కరోనా కదా.
అవునండి అప్పుడు ఇక్కడికి వెకిల్స్ కూడా ఏమంతగా వచ్చేవి కాదు పోలీసు వాళ్ళు అలా ఇంకా అలా అలా కరోనా మొత్తం అయిపోయిందండి
కరోనాక
మ్మ్
ఇంకేమండి
అ అంతే అండి ఇంకా అప్పుడు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ కదా
స్కూలా టాప్ టాపర్అండి మీరు
అయ్యా అంతే లేదండి చదువుతా అంటేమి అప్పుడు బానే టెన్త్ తర్వాత అంతే ఇంకా అంతగా ఏం లేదు జస్ట్ పాస్ అవడానికి కూడా చదువు తిన్న
మ్మ్ ఏదో ఒకటి లేండి సర్టిఫికెట్ ఉంటే చాలు టాలెంట్ ఉంటే అదే చూపిస్తది అండి
అంతే అండి సరే అండి సరే ఎప్పుడైనా టైం దొరికిన అప్పుడు మాట్లాడదం
ఆ ఓకే అండి బాయ్ అండి ఆ థ్యాంక్ యూ అండి